హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందండి నాకు మీ వాయిస్
ఇంకేంటి బాగున్నాయండి మీరు బాగున్నదా
ఆ నేను కూడా బాగున్నానండి తిన్నారా అండి
ఇంకా లేదండి
అయ్యో టైం టు టైం తినాలి కదండీ మనము ఫుడ్ విషయంలో టైం టు టైం అనేది పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు టైం టు టైం తినేసేయాలి ఫుడ్ విషయంలో ఎప్పుడూ లేటుగా ఉండకూడదండి
నార్మల్గా అంటే డ్యూటీ టైమ్ ఉంటది ఈ రోజు వీకెండ్ కదాని కొంచెం లేట్
అవునది నిజమే వీకెండ్ అని ఇంకా కొంచెం లేట్గా తింటాము కానీ టైం టు టైం తినేస్తే మనకి బాగుంటది కదా
అ తినాలి తినేసి ఏదన్నా
ఫుడ్ విషయంలో ఎప్పుడు ఆ నేను తినేసానండి మా పీజీ లో ఇవాళ చికెన్ అండ్ రైస్ పెట్టారంండి
ఈ రోజన్న ఈ సారన్న పీస్లు ఎక్కువ వేసారా లేదా అండి
అయ్యో లేదండి చెప్ప చెప్పేదేముంది ఇంక వాటి గురించి ఓ ఫోర్ ఫైవ్ పీసెస్ అవి కూడా తినేలాగా లేవు
అవునా ఏమి అండి అస్
అంతేనండి ఆమె వేయదన్నమాట. ఇంకా ఇంకేం చేయము మేము కూడా, అడిగి వేయించ చెప్పుకోవాలంటే బాగోదు కదా ఆమె వేసింది తింటాము. ఇంకా అది కొంచెం కానీ ఎంతైనా కాని ఇవ్వండి అనేసి ఆ కొ అది తినాలన్నా కూడా మాకు కూడా అనిపించదు. ఎందుకంటే తీయ్యగా ఉంటది చికెన్.
ఆ చికనే ఎందుకు తీయ్యగా అవుతుంది అండి
కేజీలో చికెన్ తీయగా ఉంటది అనమాట. గ్రేవీ పీసె స్ కూడా అంతే చిన్న చిన్నగా ఉంటాయంట అండి తీయ్యగా ఉంటది చికెన్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తీయటి చికెన్ తిని అలవాట అయిపోయి నాకు ఇంటికెళ్ళిన కూడా నాకు ఇదే ఉంటది అనమాట. చికెన్ కూడా మానేస్తాను ఏమో అనిపిస్తుంది నాకు. ఇలా ఉంటే
అలా అంటే ఎలా అండి పాపం కదా మరి చికెన్ తీయ్యగాంటే చాలా ఘోరవండి
ఏం చేస్తామండి అసలు చికెన్ తయ్యగా ఉంటది మరి
చికెన్ తియ్యగ ఉండడం ఏంటండి
నిజం అండి మరి టమాటోస్ ఏమన్నా ఎక్కువ వేస్తారేమో తెలిదు తియ్యగ ఉంటదండి. చికెన్ అయితేనా అది తినలేం అసలు ఏమంటే ఇంకా క్రె వింగ్స్ ఆ ఆపుకోలేము. చికెన్ కదా అని దాని మీదకి వెళ్ళిపోతది. అలా తినేస్తాం అన్నమాట ఇంక మేము
మరి అలా అయితే ఘోరం అండి అంటే చికెన్ తీయగుండదనాకు అర్థం కావట్లేదు
అయ్యో మాకెక్కడి మాకెక్కడి ఇలానే చేస్త స్తారండి చికెన్ మరి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తారో తెలియదుగానీ, చాలా తీయగాఉంటది ఉంది
ఓహ
ఉ
చాల గోరమండి అలాయిత్
అవునండి ఏం చేస్తాం ఇంకా అంత తీయ్యగ ఉం టది. తియ్యగ ఉంటే ఇంక ఎలా తినగలం జప్ప చెప్పండి. ఇంకా వాళ్ళని ఇంకా ఇంకొన్ని ఇంకొంచెం వేయండి అని చెప్పడం కూడా ఎలా అడుగుతాము. అందుకే ఏం అడగము ఇంకా
మీకు దాని మీద విరక్తి వచ్చేసింది. అడగండి ఈ పాటికి
అవునండి
ఇలాయితే చాల కష్టం అండి బెల్లం పాడైపో
ఇంకేం చేస్తామండి. అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి. మేము ఇంకేం చేస్తాం. తిండి గురించి పట్టించుకోకూడద అన్నమాట.
అవును అండి అదేె న్స్ అంటే వెళ్తు కలిసిపోవాలంతే
అంతేనండి ఇంకేం చేస్తాం ఇంకా
ఏంటండి
ఏంటండి
ఇంకేంటండి
కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి
ఇంకేంటండి మీ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ ఆ వచ్చారండి ఆఫీస్ నుంచి ఈ వాళ్ళకి వీక్ ఆఫ్ లేదనమాట వీ రొటేషనల్ వీక్ ఆఫ్ సంతయాం అందుకనేసి ఇంకా ఇవాళ అసు సండే కూడా వర్కు వెళ్లాల్సి వస్తుంది. వళ్ళు
ఇ అంటే సండేస్ లో ప్లాన్ చేసుకోమని చెప్పండి. అంతే గా నార్మల్గా వీక్ డేస్ లో కాకుండా
అదేనండి అదే చెప్పాను వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇంకా అదే చేస్తాము. ఇంకా ప్రతి సండే వీక్ ఆఫ్ తీసుకుంటే బెటరు ఇలా అయితే కష్టము అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా అదే అడుగు
మనకంటూ ఒక క్లా అంటే ఒక క్లారిటీ ఉంటది. కదా అంటే సండే అయితే వీక్ ఆఫ్ ఉంటంది. నార్మల్ డేస్ లో అయితే వర్క్ ఉంటది అని క్లారిటీ ఉంటది కదా అండి
అవునండి అవును కానీ ఇంకేం చేస్తాము. అంటే ఈ మధ్య బెట్ తారంట అండి రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఇంకా ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది. తీసుకోవాలంట వాళ్లు ఈ రోజు ఇస్తే వీక్ ఆఫ్ ఆ రోజు తీసు కోలంట ఇంకా తర్వాత నుంచి మీ ఇష్టం మీకు ఏ రోజు కాలో చెప్పుతే మేము ఆ రోజు వీక్ ఆఫ్ ఇస్తామని చెప్ వేసి అంటున్నారంట అందుకనేసి ఇంకా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ప్రతిసి సండే వీక్ ఆఫ్ తీసుకుంటే బెటరు సండే అన్నా ఉండొచ్చు ఉన్ నార్మల్ డేస్ లో అయితే కష్టం అవుతది ఊరికే మనకి అనిపించదు. కూడా అని చెప్పేసి అంటున్నారు. సరేలే అని చెప్పేసి నే అద అదే సండే అయి త అందరం ఉంటాం. కాబట్ టే ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా బాగుంటదండి అదే వాళ్లకు సండే లేకపోతే వాళ్లు ఆఫ్ ఆఫీస్ కి వెళ్తే మేం ఫ్రీగా ఉండి వాళ్లు ఆఫీస్ కి వెళ్తే ఇంకా వాళ్లు రాలేదు అనేసి మేము బయటకి వెళ్లడం మానేస్తాము అలా అయిపోతది అనమాట ఇంగి ఎవరు ఎక్కడికి వెళ్ళకోకుండా అదే స్టిక్ ఆన్ అయిపోయింటంమండి ఇంకేం చేస్
అవునండి అంటే వాళ్ళు రాలేదని మీరు బాధపడు మీరు ఉన్నప్పుడు వాళ్లు రాకపోవడం
ఆ వాళ్ళు ఉన్నప్పుడు మేం చాలా కష్టము అండి నువ్ ఏం చేస్తానావు
అందుకే అండి అందరూ ఉక్ అంటే ఒకసారి ఫిక్స్ అయ్యి ఈ వీక్లో అంటే ఈ వీక్లో ఈ వీక్ డే లో లేదా వీక్ ఆఫ్ సండేలో సండే తీసుకోవాలన్న
అవునండి ఇంకా అదే అండి అదే చేస్తుఉన్ అదే చేస్తు తున్నారు ఇంకా వాళ్ళు కూడా
ఆ అలై పెద్ద స్కిమ్ లేకుంటే కష్టం మావూ
అదే అండి సండే చాలా బెస్ట్ అండి వీక్ డేస్ ఎందుకంటే సండే అందరూ ఉంటారు. మనం ఎక్కడన్నా మాల్స్ కి గానీ ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా దావుంటది. సండే అం తొ ఉంది. కదా ఆడ్ ఇంకా అప్ అక్కడ ఆఫర్స్ అవునండి. ఎక్కడన్నా ఆఫర్స్ పెడతారు. అక్కడికి వెళ్ళాలన్నా కూడా బాగుంటది. అన్నమాట
మరి షాపింగ్స్ ఏమి చెయ్యలేదా. అండి ఈరోజు
అయ్యో ఇక్కడ షా పింగ్ అంటే పైసలు దండిగా ఉండాలండి. షాపింగ్ చేయలేమండి. ఇక్కడ అందుకు ఇంకా మనకి ఏమనిపిస్తుంది. అంటే కళ్ళు కావాలంటాయి. చేతిలో డబ్బులు లేవంటాయి. ఇంకేం చేయడం ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా షాపింగ్ పొయ్యి చూసి నచ్చింది. కొనలేకపోతే బాదేస్తుంది. కదండి. ఊరికే ఎందుకు పోయి ఇంకెందుకులే వెళ్ళడం అన్నట్టు అనిపించేస్తుంది. ఇంక మాకు అదే అండి విండో షాపింగ్నే నేను అంటుండేది. పొరపాటునుగా ఏదన్నా నచ్చేస్తది. ఇంగెం చేస్తాను. చెప్పు ఆ టైమ్ లో
ఆ అంటే మనం వెళ్ళేటప్పుడే ముందే పి చెయ్ వెళ్ళాలి. అంటే మనం ఈరోజు షాపింగ్ చేయకూడదు విండో షాపింగ్ చేయాలి. ఏది మనకి బాగా కనిపించిన కూడా విండో షా
అదే అకౌంట్ లో కూడా డబ్బులు పెట్టుకోకూడదు. అప్ ఇప్పుడు మనం ఇ లేవు. కదా అని కామ్ గా చూసేసి వ
కామ్ గా ఉండి. ఊరికే అయిపోతాం. అదే మనం ముందే ఫిక్స్ అవ్వలేదనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉన్నాయి. కదా అన్నట్టు యూస్ చేసేస్తాం అందుకు ముందే అనుకొని వెళ్లాలని ఏదైనా
అదీ నిజమేనండి. కానీ మేము అమ్మాయిలము మాకు ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుది. కదా ఇగ అందుకు మాకు ఇంకేదైనా నచ్చిందంటే ఇక అది ఇంకా ఫస్ట్ మాకు తీసుకునేంత వరకు మా ప్రాణం ఆగదన్నమాట. ఎలాగైనా, ఎలాగైనా తీసేస్ కొంటాం ఇంకా
అబ్బాయిలు అందరూ అలానేలేండి. అంటే ఎదోటి ఉండల్ తీసుకోవాలి, ఫస్ట్ తీసేసుకున్న తర్వాత ఏదైనా ఆలోచిస్తారా.
అవునండి. అవును
ఏదో అమ్మాయిలు అంటే ఒక్కొక్కరు వాళ్ళ విధంగా ఒక్కొక్కరు గ్రేవింగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. ఒక్కొక్కటి, ఒక్కొక్కరి, టేస్ట్ ఒక్కొక్కలా
ఉమ్ అవునండి.
ఇంకేంటండి. ఇందులో చికెన్ సరిగా చేయలేదన్నారు. పాపం
ఏం చెప్తాంలేండి మా పీజీ చికెన్ గురించి అందుకే నాకు సండే వస్తుందని ఆనందం కన్నా స్వీట్ చికెన్ పెడతారనే బాధే ఎక్కువ అవుతుది మాకు కనీసం ఒక్కసారి కూడా బిర్యానీ చేసిన పాపాం లేదండి మా పీజీలో ఏం చేస్తాం ఇంకా
అంటే నార్మల్ రైస్లన్నా బాగా చేస్తారండి చికెన్ అంటే అలా చేస్తారు నార్మల్ రైస్లన్నా బాగా చేస్తారా
రైస్ ఉడకదండి సరిగ్గా
అవును
అవునండి
ఘోరం కదండి
చాలా ఘోరం అండి మా ఫుడ్ గురించి చెప్పకూడదులేండి ఊరకనే ఏం చేస్తాం ఏమంటే ఇంక తింటున్నాం అలానే ఇంకా అయిపోతాదిలే అన్నట్టు అనుకుంటాం మేము ఇంకా
ఒక్క పీజీలో ఒక్కొక్క లాగ చేస్తారు
అవునండి
మీ పీజీ లో అంటే మీరంటే కష్టమండి మరి ఆ లైఫ్ లో
ఇంగ అంతేనండి ఏం చేస్తాం ఇంక తప్పదు కదా అన్నిటికీ మనము పేషెంట్స్ తో వెయిట్ చేయాలన్నమాట
అంటే పేషెన్స్ తో వెయిట్ చేసినా మనకి నమ్మకం ఉండాలి కదా వాళ్ళు చేస్తారని వాళ్ళు చేయరన్న నమ్మకం
వాళ్ళు నమ్మకం అంటే ఇంక నమ్మకం లేదండి మాకు క్ వాళ్ళఎలాగో చేసేది ఇలానే మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని తినాలి ఇంక తప్పదు అన్నట్టు మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి ఇంక తింటున్నామండి ఇంకా ఇంకా అలా అనుకొని మీరు చెప్ ట్టు విండో షాపింగ్ కి వెళ్ళేటప్పుడే అనుకొని వెళ్ళాలి విండో షాపింగ్ అనేసి అలా మేము కూడా వెళ్ళేటడు వీళ్ళు ఎలాగ స్వీట్ చికెన్ చేసింటారు మనం తినేది కొంచెం కాబట్టి ఇంకా కొంచెం తిందాం ఏం పర్లేదు ఇంకా అన్నట్టు అనిపిస్తుంది మాకు ఇంకా
చాలా గౌరవం
ఇంకా అండి క్లైమేట్ బాగుందండి కూల్గా మీకు అంతేనా అండి
ఆ క్లైమేట్ కూల్గా ఉంది ఫుల్ నిద్ర వస్తుంది అండి నాకైతే
అయ్యయ్యో మళ్ళి పడుకుంటారండి ఇంకా అయిపోయి
లేదండి ఇప్పుడు ఇప్పుడు తినకోకుంటే బా బియ్యం తెచ్చి ఇత్తడి కన్ఫమా
అయ్యో మీ పిజీ అంటే బెటర్ కదన్న అంటే తినుకోకుంటే మంచిగా పైకొచ్చి మిమ్మల్ని పిల్చుకెళ్ళేలేలాగుంది
మీరు తెలుగండి అంటే మా ఫ్రెండ్ ఒకడుంటాడు అండి పంపిస్త బెణికింది ఇక్కడే వాడు ఇంకా రాలేదు ఏమో పోరా ఇంగా నొప్ ఉన్నాడో, నిద్రపోయినాడో చూడు పోరా పిస్తది
బెటర్ అండి చాలా చాలా బాగా చూసుకుంటారు అయితే మీకు అలాంటి వాళ్ళు ఉం న్నారంటే బెటరేనండి ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావ్ సరే అండి బాయ్
బయ